ఇన్నర్ ఖాళీగానే ఉన్నారా
ఖాళీగానే ఉన్నాం.
హ్మ్ ఏం చేస్తున్నారు మరి
ఏం లేదు అలా ఫోన్లో మెసేజ్ చూస్తూ కూర్చున్నాను
అవునా ఈ కాలంలో అందరు పని ఒత్తిడితోనే ఉంటున్నారు కదా
నిజమేనండి ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు అంతా పరుగులే.
అవును అప్పట్లో మనకి సమయం చాలా ఉన్నట్టు అనిపించేది.
ఇప్పుడు గంటలు నిమిష్ చాల్లో గడిచిపోతున్నాయి. అసలు ఏం చేస్తున్నామో తెలియడం లేదు.
ఫ్రీ ఆన్లైన్ ఫుడ్ అలవాటు గురించి ఏమంటారు.
అబ్బో వంటకంటే ఆర్డర్లు ఎక్కువైపోయాయి. సులభం అయిపోయింది. అందరికి
కానీ ఆ ఇంట్లో వండిన రుచి, ఆరోగ్యం ఇప్పుడు ఎక్కడది చెప్పండి.
నిజమే అందుకే ఇప్పుడు అందరికి చిన్న వయసులోనే అనా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అవును రాత్రంతా మేల్కొని ఉండడం ఉదయం ఆలస్యంగా లేవ్వడం ఒక ఫ్యాషన్ అయిపోయింది.
దాని వల్ల ప్రకృతికి దూరం అయిపోతున్నాం. ఆ సూర్యోదయం చూడ్డం కూడా మర్చిపోయాం జనాలం.
అవునండి నిజమే చెప్పారు అప్పట్లో తెల్లవారుజామున్నే పనులన్నీ మొదలయ్యేవి.
ఇప్పుడు అంతా యంత్రాలయము వ్యాయామం చేయడానికి కూడా జిమ్కిి వెళ్లాల్సి వస్తుంది.
అవును ఒకప్పుడు మనం చేసే పనులే మన వ్యాయామం ఇప్పుడు అన్ని స్పీ స్విచ్ నొ చక్కగానే అయిపోతున్నాయి
మరి సోషల్ మీడియా ప్రభావం మరీ ఎక్కువయింది కదా
అమ్మో అందరూ అందులోనే బతుకుతున్నారు ప కన మని షిని పట్టించుకోవడం లేదు
ఒక ఫోటో దిగి లైక్ల కోసం ఏద్రు చూడడం మచి
నిజమే మన శంత్ తోషం ఇతరుల కమెంట్ల మీద ఆధారపడి ఉంది
దీని వల్ల మానసిక ప్రశాంత తగ్గిపోతుంది కదా
ఖచ్చితంగా అందరూ అందులో ఒక అభద్రతా భావంతో ఉంటున్నారు
మరి మన పాతకాలపు ఆత్మీయతలు ఇప్పుడు ఉన్నాయా
ఉన్నాయా అంటే లేవనే చెప్పాలి చుట్టాలు వచ్చినా ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నారు
ఉమ్ అప్పట్లో ఒకరింటికి వెళ్ళడం అంటే ఎంత సరదాగా ఉండేదొ
ఇప్పుడు వెళ్ళాలంటే ముందే అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి వ చ్చింది
అంతా ఆర్టిఫిషియల్ అయిపోయింది అనిపిస్తుంది ఇగ
నిజమే కానీ టెక్నాలజీ వల్ల కొన్ని పనులు సులభంగా అయిపోతున్నాయి్ కదా
అన్ని ఇంటి నుండే అయిపోతున్నాయి అనుకోండి
అవునండి ఆ సమయాన్ని మనం మంచి పనులకు కోసం ఉపయోగించుకోవాలి
స్తకాలు చదవడం తగ్గిపోయింది కదండి
అవును ఇప్పుడు అంతా వీడియోలే చదివే ఓపికెవరికి ఉందండి
పుస్తకం చదివితే వచ్చే ఆ ఊహాశక్తి ఎప్పుడు రావడం లేదు
నిజమేనండి మళ్ళీ మనం ఆ పాత పద్ధతులో కొన్నిటిని అలవాటు చేసుకోవాలి
ఖచ్చితంగా అప్పుడప్పుడు ఫోన్ పక్కన పెట్టి మనుషులతో కూడా మాట్లాడాలి
అప్పట్లో మనకి చదువుతో పాటు ఆటలు కూడా ఉండేవి కదా
అవును స్కూల్ అవ్వగానే మైదానంలో పరువులు తీసు చేవాళ్ళం అందరం
ఇప్పుడు పిల్లలకి గ్రౌండ్ అంటే ఏంటో కూడా
స్కూల్ బిల్డ్ ఇంగ్లన్ నీ అపాట్ మెంట్ల మధ్య ఇరుక్కుపోయి ఉంటున్నాయి ఇంకేం తెలుస్తది చెప్పండి
భారీ బాగు ల బరువు సంగతి ఏంటి
అబ్బో పిల్లలు బరువు కంటే బాగులే బరువు ఎక్కువ అయిపోయింది కదా
చిన్న వయసు లోనే వెన్నుముక్క సమస్య లు వస్తున్నాయి
నిజామే చదువు అంటే జ్ఞానం కాదు కేవలం మార్కెట్ మార్కుల కోసం అయిపోయింది
మరి ఆ ట్యూషన్లు కోచింగ్లు క్లాసులు ఎందుకు ఇన్ని
స్కూల్లో సరిపోవడం లేదని మళ్ళీ సాయంత్రం ఇంకా బడికి పంపుతున్నారు
దీని వల్ల పిల్లలకి అసలు ఖాళీ సమయమే ఉండటట్లేదు కదండి
అవును వాళ్ళకి వాళ్ళ గురించి ఆలోచించుకునే సమయం కూడా లేదు పాపం
అప్పట్లో మనం కత్ కథల పుస్తకాలు చదివే వాళ్ళము బొమ్మలు గీసే వాళ్ళము
ఇలా దానికి ఒక షెడ్యూల్ ఉండాలి
సృజనాత్మకత చచ్చిపోయింది అనిపిస్తు స్తుంది నాకైతే
ఒకరకమైన మూస పద్ధతిలో చదువు తున్నారు
మరి తల్లిదండ్రులా అంచ నాలు కూడా బా భారమే కదా వాళ్ళకి
అవును మా వాడు ఇంజనీర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలని బలవంతం చేస్తున్నారు తల్లిదండ్రులు లగూడ
అవునండి అసలు పిల్లలకి ఏది ఇష్టమో కూడా అడిగే నాథుడే లేడు
నిజం చెప్పారండి దాని వల్ల వాళ్ళలో మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది కూడా
చాలే ప్ర
మరి చదువులో విలువలు నేర్పిస్తున్నారా అ
అదే అసలైన సమస్య మార్కులు వస్తున్నాయి కానీ మనుషులను గౌరవించడం రా రావడం లేదు
పెద్దలకి దండం పెట్టడం చాటి మనిషికి సాయం చేయడం మర్చిపోతున్నారు ఈ కాలం పిల్లలైతే
నిజమేనండి కేవలం కెరియర్ గురించి ఆలోచిస్తున్నారు అందరూ
అంతే కదా కానీ జీవితం అంటే కేవలం ఉద్యోగం మాత్రమే కాదు కదండి
చాలా బాగా చెప్పారు మన చదువు మనకి ధైర్యాన్ని ఇవ్వాలి
మళ్ళీ మనం మన పిల్లలకి పాత పద్ధతులే కొన్ని నేర్పించాలనిపిస్తుంది నాకైతే
నిజమే చెప్పారు రండి పుస్తకాల ప్రపంచాం నుండి బయటికి తీసుకురావాలి వాళ్ళని
అప్పుడప్పుడు కథలు చెప్పాలి వాళ్ళతో కలిసి ఆడుకోవాలి బయటికి తీసుకెళ్ళాలి వాళ్ళని
నిజమేనండి వాళ్లతో మనం కాస్త సమయాన్ని గడిపితే గానీ వాళ్ళకి విలువలు తెలిదు
చాలా బాగా చెప్పారు మీతో మాట్లాడుతుంటే మనసు చాలా తేలిగ్గా ఉందండి
అవునండి నాకు కూడా అలాగే ఉంది చాలా రోజుల నుంచి ఈ విషయాలన్ని చర్చించాలి అనుకున్నాను మీతో
అవునండి మనం అయితే అసలు ఒకప్పుడు పెద్దవాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళం ఎక్కడ కనిపిస్తే అక్కడ నమస్కారం పెట్టే వాళ్ళం ఓ పద్ద విద్యాయలాన్ గౌరవించేవాళ్ళం
ఈ కాలంలో పిల్లలకి అలాంటి అలవాట్లు ఏమి లేవు ఏమంటే ఫోన్ అందులో వీడియోలు సరిపోతున్నాయి వాళ్ళ
స్కూలో కూడా కైవలం పా తల్ చెప్తున్నారు వేరే వాళ్ళని ఎలా గౌరవించాలి ఇలాంటి విషయాలు నేర్పిస్తున్నట్టే అనిపించడం లేదు
నిజమేనా అండి కాస్త వాళ్ళకి మనమైనా ఇంటికి వచ్చాక నేర్పించాలి వాళ్ళతో ఇలా ఉండాలి పెద్దలని గౌర దవించాలి అంటూ
తల్లిదండ్రులు ఇంకా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది పిల్లల గురించి
నిజమేనండి అప్పట్లో అయితే మనం చాలా ఆటలు అవన్ అన్ని అడు కునే వాళ్ళం ఇప్పుడు వాళ్ళకి ఫోన్ లో మొబైల్ గేమ్స్ సంతె
ఆ మన కాలంలో అయితే ఫోన్లు లేవు స్కూల్ నుండి రాగానే మైదానంలో వెళ్ళి అన్ని ఆటలు ఆడుకునే వాళ్ళం
తే అయ్యేంత వరకు బయట ఆడుకునే వాళ్ళం ఆ కబడ్డీ అం టు దాగుడు మూతలు అంటూ అలా గడిచిపోయేది సమయం
సే పండగకి చేసిన మురుకులు అన్ని జేబులలో నింపుకొని అవి తింటూ ఎంత సరదాగా ఆడుకునే వాళ్ళమో మనమైతే
అవునండి ఆ చిన్న చిన్న బొమ్మలతోని బొమ్మరిల్లు కట్టుకుంటూ ఆ బొమ్మల కొలువు చేస్తూ అలా గడుచు పోయేది మనీకి సమయం
ఏదో మనమే షాపులన్న పెట్టుకొని పడేసిన కవర్లన్నీ ఏర్కొని వచ్చి షాపు లో పెట్టుకోవడం వాటిని అమ్మడం ఎంత సరదాగా ఉండేదండి అప్పుడైతే
నిజమే చెప్పారండి అసలు ఆ సమయమే వేరేలా ఉండేది ఇప్పుడైతే అలా కూర్చొని ఫోన్లు చూడడం అలానే గడిచిపోతుంది
ఆ వేసవికాలం వస్తే చాలు ఎంత ఎండ కొట్టినా కూడా మనం బయటనే ఉండి ఆడుకునే వాళ్ళం ఇప్పుడు పిల్లలయితే ఎండకి బయటికి కూడా రావడం లేదు
అవునండి వేసవి సెలవులు వచ్చాయంటే చాలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఆ చెట్లల్లో తిరగాలి మామిడికాయలు అవన్నీ
అది మళ్ళీ వేరే అనుభూ తి మళ్ళా తాతయ్య వాళ్ళ ఇల్లు అక్కడ చుట్టాలు వాళ్ళంతా అది వేరే సందడు ఉండేది అసలు
అవునండి అసలు ఉమ్మడి కుటుంబంలోకి వెళ్ళామంటే చాలు ఆ సందడే సందడి
హ్మ్ అమ్మమ్మ జూపించే ప్రేమ కొత్త కొత్ కొత్త వంటకాలు వాళ్ళ మాటలు ఎంత బాగా అనిపిస్
నిజమేనండి అసలు అమ్మమ్మ చేసినా వం వంటకాలు తింటూ ఉంటే అసలు ఆ అచ్చ ఎ కిక్ ఎ వేరండి
ఆ మళ్ళీ ఇప్పుడు మన దగ్గర ఒక భాష మాట్లాడడం అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక భాష మాట్లాడం కొత్త కొత్త పదాలు మనం నేర్చుకోవడం మళ్ళ చూసి నవ్వుకోవడం
అవునండి అసలు వాళ్ళ భాష మన భాష చాలా వేరుగా ఉండేది
హ్మ్ అంతే కదండి ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉంటారు ఇగ
ఆ అవునండి ఇగ మనమే అక్కడికి వెళ్ళినాం ఇప్పుడు ఆ భాషకు అలవాటు పడాలి అంతే
కొస్తే మన పదాలను వేరేలాగ ఉన్నాయని చెప్పడం మనం అక్కడికి వెళ్తే అలా చెప్పడం జరుగుతూ ఉంటుంది
అవునండి ఇగ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే అలవాటు చేసుకుంటారు అంతే ఇక ప్రాంతాన్ని బట్టి భాష మారుతుంది
ఇప్పుడు పిల్లలయితే సెలవులు వస్తే ఎటు వెళ్ళడం లేదు ఇంట్లోనే కూర్చుంటున్నారు ఫోన్లు పట్టుకొంటున్నరు
అవునండి వాళ్ళకి ఇక ఫోనే లోకమైపోయింది కనీసం పక్కింట్లో ఎవరున్నారు అని కూడా తెలియట్లేదు
అంతే కదండి ఈ కాలం అలా అయిపోయింది
కనీసం వాళ్ళకి బంధువులు ఎవరు అనేది కూడా వాళ్ళకి తెలియట్లేదు కనీసం పెళ్ళిళ్ళు అలా తీసుకెళ్తే అయినా వాటికి చుట్టాలు తెలుస్తారు
అసలు ఎవరిని ఏమని పిలవాలి ఎవరిని అత్తమ్మ అని పిలవాలి ఎవరిని మామయ్య అని పిలవాలి అది కూడా తెలియట్లేదు పిల్లలకి
నిజమేనండి కాస్త వాళ్ళని బయటకలా తీసుకెళ్తేనే వాళ్ళ బంధువులు
అంతే అండి చాలా బాగా చెప్ ప్పారు అసలు మీతో మాట్లాడుతుంటే అన్ని విషయాలు గుర్తొస్తున్నాయి మళ్ళీ
కూడా అన్ని చిన్నప్పటి విషయాలన్నీ గుర్తొస్తున్నాయి మీతో మాట్లాడుతుంటే సమయం కూడా తెలిట్లేదు
అలాగే అండి మంచి సమయం గడిచింది నమస్కారం మరి
సరే అండి మళ్ళీ కాల్ చేయండి మీరు ఫ్రీ ఉన్నప్పుడు
తప్పకుండా అండి ఉంటాను మరి